హలో
హలో అక్క
ఏమ్ చేస్తున్నావురా తిన్నవా
లేదక్క ఇప్పుడే వచ్చాను తిన్నరా మీరు
ఆ తిన్నం రా
ఏమ్ చేస్తున్నారు
ఏం లే కాలిగనే ఉన్నా
ఉ ఏం స్పెషల్ ఇవాళ
ఏం స్పెషల్ అంటే ఏం లేదు ఉహు కాలిగనే ఉన్న ఇగ పండగ వొస్తాంది గ ఉగాది అటో ఇటో ఏగో పండ్లు ఉంటా ఉంటాయిగా ఇగ అట్ల
షాపింగ్స్ కి వెళ్ళాలా షాపింగ్స్ కి వెళ్ళాలా అంటున్నా
ఈ షాపింగ్ అంటు ఏం లేదు మనం ఇంట్లో చేసుకునేటియే గ ఏం చేసుకున్నా గుడా ఇగ ఏం జదువుతాన్నావ్
మ్ బీటెక్ అక్క
ఆహా
మీరు
నాది నేనే ఆహా డిగ్రీ కంప్లీట్ అయిందిరా కాళీ ఇగ నేను పిల్లలతోనే ఏ నాక్ సరిపోతాది అనమాట ఇగ హు ఆ
ఓకే
ఇగ వాళ్ళతోనే ఇగ ఇగ అంటే ఒక ఒక అయిన నెమో నైన్ ఇయర్స్ ఒక ఆయిన టెన్ ఇయర్స్
ఓకే
ఇగ వాళ్ళతోనే సరిపోతుంది ఇగ నేను ఏం చదువుతా కాకుండా చదువుకుంటే బాగుండేదేమో అనిపిస్ చదులే గాని ఇగ దాన్ తర్త
డిగ్రీ అయిపోయి జస్ట్ ఇంగ టూ ఇయర్స్ ఎంబీఏ చేస్తుంటే అయిపోతుండే
ఆ అవునులె గాని ఇగ తర్వాత ఇగొ ఇట్ల పెళ్ళి పెళ్లి తర్వాత ఇగ ఒగే పిల్లలు అనిగి ఇదంతా ఆ ఇగ చదుకోదనా ఆమ చదువుకోవాలన్న కోరిక ఉన్న గుడ్ డ ఇగ చదువుకొని ఆహా అంటర్ గదా చదువుకొని పరి అవును ఈ పన్లకే సరిపోతది ఇగ కాకుంటే చదువు మ్ వెళ్ళిరు రా ఎక్సామ్స్ ఉన్నయ్ వాళ్ళకి ఇగ
సేమ్
కాకుంటే చదువుకున్నోళ్ళకైతే నష్టం ఏం లేదు కదరా
అవునవును
మ్ దాని వల్లనే మనకు ఏమంట్ర గ చదువుకున్నోడికె ఇగ ఏం జెయాలన్నా ఎక్కడి పోవ లన్నా ఎక్కువ గౌరవం ఇగ
ఏమున్నదిలే అక్క ఎం గద్లే ఇగ అయిపోయింది ఏ డిగ్రీ వరకు చదువుకున్న కాబట్టి ఏం గాద్లే
ఇగ చదుకున్నళ్ళే గాని ఆ ఇగ అందుకే చదువుకున్నా డిగ్ గ్రీ వరకు చదువుకున్న గాని ఎంతైనా గుడా పిల్లల్ని కూడా మంచిగా చదువుపియాలె ఇగ మా లాగ గాకుండా వాళ్ళని వేరే వేరే ఎక్కడికో వెళ్లి వాళ్ళని ఉద్యోగం చేపియాలనే కోరిక అన్నమాట ఆహా మరి అంతే కదరా ఇప్పుడు ఆ అంటే వాళ్ళు వెట్టాలని మనక్ కేమి ఉండదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికితే చాలు అనేది ఉంట్ టదిగా మనకు ఇగ ఊ మ్ ఇగ అట్లనే కొంచెం చదువుకోవాలని ఇగ వాళ్ళని గుడా ఇక అన్ని ఇట్లాంటివన్నీ మనం జెప్పి ఇగ వాళ్ళని అట్లా పెంచు డం వల్ల వాళ్ళకి అన్ని తెలుత్త ఉంటాయి ఇగా హా కష్టం అనేది సుఖం అనేది అవన్నీ ఇగ మరి అంతే గ ఇగ మా ఇంగ మామూలుగా ఎంత గొప్ప వొడైన గుడా ఎంత డబ్బులు ఉన్న వొళ్ళ అయినా గుడా మన చదువుతోనే గద్ రా అవునవును మ్ డబ్బు వల్ల మనకు ఏం గౌరం చదువుకుంటే ఎంతేమంటారు గుమాస్త కొడుకైనా లేదంటే ఇంకా ఏదో మధ్య తరగతి ఈ కుటుంబం నుంచి చైనా వాడైనా కూడా కలెక్టర్ అంటేనే
మాని ఇంపార్టెంటే ఇటు రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంటె
ఇగ అంటే ఇగ మనం ఎట్లయినా చదువుకుంటే మనీ కూడా ఒత్తది గౌరవం కూడా ఒతదిగా
చ్ వాడుతున్నారు అక్క అయిపోయిందా మీ టాస్క్
అయిపోలేనాది నేనొక్కిద్దరి ఎంత ఒక నీతో ఇంత ముందుకు ఒక అమెతోని మాట్లాడిన ఇప్పుడు నితోన్ అంతే ఇగ
ఎన్ని కాల్స్ అయిన్నాయి
ఒక ఆమెతోన్ నాలుగు మాట్లాడినా ఇగ నీతోని ఇగ ఫస్ట్ ఇప్పుడు ఇది ఐదోది
ఓకే ఈ కంప్లీటా అమ్మూల్యా ఓకే అయినో
ఆఅ
నేను కూడా ఆమెతోన్ మాట్లాడా అయిపోయింది ఆమెతోనే ఆమెనే ఇచ్చింది నక్ నెంబర్ మీది
అవే చెప్పింది నాకు నేను ఇచ్చినాక్క అన్నన్ టే నిన్న చేసింది నిన్ననేమో చేసినవ్ కదా నేనేం కొంచెం ఇగ పనుండి నేనే ఎత్తలేదురా అన్ అన్నా అక్క మంచి గా మాట్లాడుతది అక్క నీకేమి ఇబ్బంది ఉండదు అం అదే మరి నేను అంతగానం ఎవ తోన్ మాట్లాడాలన్నా కూడా కొంచెం ఎంతైనా ఇగ
ఎవరికైనా అనిపిస్తది అక్క ఎవరికి చేయాలో అర్థం కాదు ఈవెందో ఇప్పుడు అ ఇంకొక ఆమె మా ఫ్రెండ్ ఉన్నది
ఉమ్మ్
ఆ పాప అడిగింది ఇచ్చినా మా ఫ్రెండ్ నెంబర్ ఇ చ ఇప్పు మేమేం కూడా మాట్లాడుకోలే మా ఫ్రెండ్ నేను కూడా మాట్లాడుకోలే అసలు ఏం మాట్లాడుకోల్నో అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఏం మాట్లాడుకోవాలో అర్థం కాదు కదా అన్ లిలేటెడ్ టాపిక్ మాట్లాడాలి కందుకే ఇగ నవ్వోస్ సరే మాకు అనేసి మేము స్టాప్ చేసాం మేం మేమిద్దరం మాట్లాడుకోలె ఆ పాప ఉండేసి అక్క తెలిసిన వాళ్ళు ఎవరిదైనా నెంబర్ ఉంటే పెట్టు అక్క అని అంటే ఆమెది ఇచ్చా
ఆ
అంత మాట్లాడట్లే అక్క ఆమె అంత ఫ్రీగా ఉండట్లేదు కొద్దిగా ఇన్ అన్కంఫర్ట్ కంఫర్టబుల్ గా మాట్లాడుతుంది అక్క అని అంటుంది
అందరుూ ఒకేలా ఉండరు కదరా మరి ఇగ నాకు కూడా అట్లే అనిపించింది ఒకరు ఒకరు ఫోన్ చేస్తే ఒక తిరి ఒకరు ఫోన్ అందరిక ఒక ఒక్క తిరిగి ఎందుకుంటారు
ఇగ నేను ఆమెతో తప్పించి ఇంకొక ఇంకొక ఆమె ఇంకోఅక్కతో మాట్లాడా
ఆ
ఆ అక్కతోని ఒక టూ కాల్స్ ఏమోయినాయి ఇ నెక్స్ట్ మీరే
ఉమ్ అదే ఇగ ఇగా ఏమో మాట్లాడుత అయిపోతది కదా మళ్ళా అన్నట్టు ఇగ నేను
హ్మ్ అయిపోదంట ఇది కంప్లీట్ అవుతుందంట అందుకు క్కనే అడుగుతున్న కంప్లీట్ అయినాయా లేదా మీవి అని
ఎక్కడ అసలుకు నేను మాట్లాడ ఒక ఆమెతోనే మాట్లా
ఉ ఆమెనే చెప్పింది అమూల్యనే చెప్ ప్పింది నాకు రేపు కంప్లీట్ అయిదక్క కొ కొద్దిగా టూ డేస్ గ్యా టూ డేస్ లో కంప్లీట్ అవుతుంది తొందర తొందరగా కంప్లీట్ చేసుకోండి అని చెప్పింది ఉమ్
మ సెండలు కొడతానే కదర ఇప్పుడు అసలు
చాలా ఇప్పుడు ఇందా కాలేజ్ నుంచి వస్తుంటే అసలు వాము అనవసరంగా వస్తున్నాం ఏమో అనిపిస్తుంది
ఇదే ఇప్పుడు ఈ ఇప్పుడే ఇట్లా కొడతా ఇక ముందు ముందు ఏట్లా కొడతా
మేలో ఉన్నది ఇప్పుడు అదేందో అర్ధం కావట్లే కరెక్ట్ అదే టైములో ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు
మే లో ఉన్నాయా అయితే మీకు ఏ చిన్న పిల్లలా కంటికి ఇప్పు ఇప్పుడు అయిపోతేయి ఎట్ల ఈ నెల స్టార్ట్ అయినాయి కాబట్టి మరి వాళ్ళకి మరి వచ్చ నెల కూడా ఉం ఇవే లాస్ట్ తెలువదిగా వాళ్ళకా అదే హాఫ్ డే స్కూల్స్ గాని
వాళ్ళకి ఎగ్జామ్స్ ఏప్రిల్ అయిపోతాయి మాకు ఏప్రిల్ వాళ్ళ అయిపోయిన తర్వాత మాకు స్టార్ట్ అవుతాయి
వామ్మో మస్త్ ఎండలు కొడు మాకే ఇక్కడ అనుకున్నాం మీకు కూడా నేనా ఎండలాడ
చాలన్నాయి
కొంచెం మాకేనయం లే మాకు ఎందుకంటే ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి ఊర్లలా కాబట్టికి చెట్లు కొంచెం కొంచం గాలి ఇక మీక ఏమింటాయి అక్కడ అన్ని ఇక ఫ్యాక్టరీలున్న అవని ఇవని అన్ని ఇగ అన్ని అంత ఇట్లా వాహనాల నుంచి వచ్చే పోగా ఆ పోగవల్ల మొత్తం అంత సిక్కాగ సిక్కాగ అనిపిస్త ఉంటది
చిరాగగా ఉంటుంది బెటర్ విలేజ్ బెటర్ ఇక్కడ ఉండా ఏదో ఒక స్టడీ పర్పస్ కోసం రావాల్సి వస్తుందంతే
అవును చదువు కోసమేనా లేదంటే ఉద్ ఉద్యోగమైన ఇగ బ్రతకడం కోసం ఇంక ఏదోక్ ఒకటి చేయాలంటారు ఇగ కానీ మరి అమ్మ వాళ్ళ దగ్గర కొతే మళ్ళ
కాదది ఏ మంత్లీ ఒకసారి వెళ్తనే ఉంటాంలే
ఉమ్ అదే ఈ నుంచి బోడం తోన్ తొంద్ర పోద్దే అయితుది మళ్ళీ అనుచ్చి తప్పుడు రాబుది కాదు ఇగా
నేన్ కరెక్ట్గా ఒక డేట్ ఫిక్స్ అయ్యి ఇంకో డేట్ వద్దాం అని అను కూడా ఆ డేట్ పక్క క్యాన్సల్ అవుతది నెక్స్ట్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అవుతది రావడానికి అసలు ఉన్నామా అసలు అనిపిస్తది ఏం గట్ టూ డేస్ ఉందంతి ఎం కాదులే లైట్ అనిపిస్తంది మొన్న టూ డేస్ ఉందాం అని పోయిన ఫైవ్ డేస్ ఉండేసి వోచ
ఉమ్ హు అట్లుంటే
ఉమ్ హు వండే మాత్రం తగ్గదు కానీ పెరుగుద్దిలే గానీ వండే మాత్
ఉమ్ అదే ఈ నుంచి పోయేటప్పుడు మాత్రం మంచిగా ఎగురుకుంటూ పోతాం అటునుంచి వచ్చేటప్పుడే
ఎదో
అహా అట్లుంటది ఇక పిల్లలు కూడా అంతే ఇక స్కూల్ కేళ్ళేటప్పుడు అట్లా చేతారు వచ్చేటప్పుడు మాత్ర్
ఎంత ఎక్సైట్మెంట్ తో వస్తారు ఆడుకోడానికి బ్యాగ్ ఇట్లా విసిరుగొట్టి జులై గా పోతారు తిరిగేసి ఒస్తరు
ఉమ్ ఫస్ట్ అటు ఇటు తిరిన తర్వాత అవ్విని అన్నాడ పడేసి ఫస్ట్ ఇక అదే మళ్ళా సన్నంగినిక చెస్ కంచెం వాళ్ళ ఆడిన తర్వాతకనే రాయడంమైనా తినడంమైనా ఏదన్నా ఉన్న
ఫ్రెషప్ అయి ఫ్రెషప్ కూడా ఉండదు స్కూల్ డ్రస్ ఇప్పాలి వెళ్ళాలి బయటికి హా హా విప్పేసి వచ్చిన తర్వాత్ ఎయిట్ సెవెన్ థర్టీ వరకు ఆడుకొని ఎయిట్ కలా వర్క్ చేసుకొని నైన్ వరకు కంప్లీట్ చేస్త్ సో నైన్కి పడుకోవాలి
ఇగ అంతే ఇగ
మ్యాథ్స్ స్కూ లోనే అయిపోయేది స్టడీ హౌర్స్ టై లోనే వర్క్ మొత్తం అయిపోయేది ఏదో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందర పెట్టుకునేటోల్లం అంతే
ఆ ఇగ అదేలే మరి ఎందుకు ఇప్పటి వరకు తిన్నాలేదు
ఆ మార్నింగ్ తినేసి వెళ్ళాం అక్క టిఫిన్ చేసేసాను
ఆహా
టిఫిన్ చేసారు ఉమ్ ఇంగ మార్నింగ్ నింగా కాలేజ్ టైమ్ అయితుందనేసి వెళ్ళాం ఇప్పుడు ఇంకా లంచ్ టైం కాలే కదా
అదే అదే అంటే హాస్టల్లో నేనా
ఆ ఆస్టలే
ఉహూ ఇగ అదే హాస్టల్ కాబట్టి టైమ్ టు టైమ్ ఇగ
ఆ ట్వెల్వ్ థర్టీ వన్ అల్రెడీ ఫుడ్ ఉంటది లే కనీ మాకు నచ్చినప్పుడు ఇంకా ఆకలి ఎప్పుడుఅవ్వుతే అప్పుడు తినేస్త
ఇగ అదే రోజుకి ఎట్ల అలవాటు అయితే అట్లనే ఇంగ కానీ వామ్మా ఎండకైతే బయటికెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండాలి
అస్సలు నే అసలు ఎటేల
ఉమ్ అదే మరి అసలు మస్తు ఎండగలు కొడతాన్నయి ఇప్పుడే ఇట్ల స్టార్ట్ అయినయి ఉంటాంటా ఇంక ఎట్లుంటాయో తెలువదు ఇంక గాలులు దుమ్లు అని
ఆ చలికాలంలోనే స్టార్ట్ అయింది మార్నింగ్ చలి పెట్టేది ఆఫ్టర్నూన్
కొట్టేది అవును ఇప్పుడు మొత్తమే ఎండకు ఆ ఆ ఇప్పుడు మొత్తమ ఇగ పొద్ద నుంచి లే మొదలైతనే ఉన్నది ఇగ
సరే అక్క నేను చేస్తా ఆగు కాల్ లైన్ లోనే ఉండక్క
ఆ సరే